హలో
హలో
హలో
హలో
హలో
హలో
ఆ హలో హలో
హలో
ఆ వినిపిస్తుందా
ఏం వినిపిస్తలే గట్ల మాట్లా
మీనే మీ వాయిస్ అసలే వినపడల్లే ఇప్పుడు
హలో
ఆ ఇప్పుడు వినిపిస్తుందా
ఆ కొంచం
అవునా ఏం చేస్తున్నారు
ఎం లేదు టీవీ చూస్తుంద
తిన్నారా అన్నం తిన్నారా ఏం లేదండి ఖాళీగా ఉన్నా
ఆ తిన్నారా
ఆ ఇవాళ ఫాస్టింగ్ అండి
ఎందుకు బుధవారం
అంటే ఇవాళ సంకటాహార చతుర్ది అని లేదు ఇవాళ సంకటాహార చతుర్థి అని
ఆహా
మీరు తిన్నారా ఎం కర్రి చేశారు
కాకరకాయ ఫ్రై
కాకరకాయ్ ఫ్రై ఆ ఎలా ఉందండి మీకు ఎండలో
ఎండలు బాగా కొడుతా ఉన్నాయి
ఇవాళ కొంచెం చల్లబడతానట్టుంది కదా
కొంచెం థర్టీ త్రీ ఉంది ఈ రోజు రోజు థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ అ ట్లా ఉన్నయి ఈరోజు థర్టీ త్రీ డిగ్రీస్ ఉంది ఎండా
హా లేదు కొంచము ఇవ్వరి దాకా చల్లనే ఉంది
ఇక్కడైతే మా దగ్గర ఏం చల్లబడలేదు ఎండాలే కొడాతా
ఇంకా అండి ఏం చేస్తున్నారు
ఆ
ఇంకా ఏమిటి విశేషాలు
కొంచెం గట్టిగా మాట్లాడిన వినపడతలే మళ్ళీ
అవునా
ఆ
ఇంకేం చేస్తున్నారు అంటున్నా
ఏ ఏముంది టీవీ యుస్తున్నా మాస్ జాతర పోగ్రాం జూత్తన్నాం
ఆ ప్రోగ్రామ్స్ చూస్తారా
ఆ ఫోగ్రామ్ జూత్తన్న ఇగ నడువు
సీరియళ్ల్ జుస్తారా
టూత్ నైటు సాయంత్రం చూస్తాం జి తెలుగు
జీ తెలుగా
ఆ
ఆ ఏం సీరియల్ ఎక్కువ ఇష్టం
ఊ జగరా జగదాత్రి సీరియాలే ఎక్కువ ఇష్టం
ఆ ఇది వరకు చూసేది కానీ ఇప్పుడు చూడట్లే
ఆ
ఇది వరకు చూసేది కాని ఇప్పుడు చూడట్లే
ఆహా
ఇంగ ఈ పిల్లల హాలిడేస్ చేయబట్టి వాళ్ళు రిమోట్ ఇవ్వట్లేదు చూడట్లేదు
ఆహా
వాళ్ళ ఎక్కువ కాటన్స్ పెట్ ఉంటారు ఇంగా వే జుస్తారు
ఇప్పుడు అందుకనే సీరియల్ పెట్టినా ఇప్పటి దాంక సినిమా సూత్తల్లు సలర్ సినిమా వత్తా అంటే సుత్తాళ్లు
ఆహా అదే వీళ్ళకి ఇంగా సినిమా సీరియల్ తప్ప ఏది లేదు
ఆ
వీళ్ళకు సినిమాలు సీరియల్ ఆ మన గో సీరియల్ గావాలి వాళ్ళక ఏమో సినిమాలు గావాలే బొమ్మలు గావాలే
ఇది బొమ్మలు సినిమాలు ఐసూత్తాళ్ళు
వ్మ్ విళ్ళది ఇంగా టెన్ డేస్ అయితే స్కూల్ స్టార్ట్ అయితే కావచ్చు
ఎండలు ఒకటే ఆడతాళ్లు
ఇంగా అయిపోయినాయి కదా హాలిడేస్ ఒక టెన్ డేసే కతియ్
ఉ ఎండలు బాగ్ కొడతా ఉన్నాయి వీళ్ళు ఇంట్లకెళ్ళి ఒకటే బయట వచ్చే ఎగురతా ఉన్నారు.
వ్మ్ వద్దన్నా వినర్లే ఇప్పుడు
వాళ్ళు ఏ ఇంతలే అంతా ఆగం వాగం చెత్తాలు
వ్మ్ మనం చిన్నప్పుడు ఆడలేదా అట్లనే వాళ్ళు కూడా
అవునులేగాని వామ్మో
అప్పుడు మన అమ్మ వాళ్ళు ఓర్రేది ఇప్పుడు మనం ఒరుతాన్నాం అయినా వాళ్ళు జేసేదే వాళ్ళు జేస్తారు
హ్ హా
వాళ్ళు తిన్నారా అండి మరి చిన్న పాపలు తిన్నారా
ఆ తిన్నారు
పాప బాబునా
బాబులే ఇద్దరు
ఇద్దర్ బాబోలేనా
ఆ
ఏం జదువుతున్నారు వళ్ళు
ఒకాయనే ఇప్పుడు ఫోర్త్ ఒకాయనే ఇప్పుడు సెకండ్
అవునా ఇంగ వాళ్ళతోటే సరిపోతది అనుకుంటా పని అయిపోయిందా మరి
అని నేను ఇక్కడ హాలిడేస్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం
అవునా ఇంకేంది అమ్మ వాళ్ళే అమ్మ వాళ్ళ ఇంటికొత్తే రెస్టే అన్నట్టు ఇంగా
నాకు రెస్ట్ ఎక్కడ ఉండదు వీళ్ళతోటి ఇంక ఇక్కడ ఎక్కువ చేత్తారు ఆరోజులు
అంతేనా అంటే మనము మన ఇంట్లో ఉంటే ఇంట్లో పని చేసుకుని వీళ్ళని పట్టిచ్చుకొనుడు ఇక్కడే అం
ఆ అక్కడ ఉంటే కొంచెం వాళ్ళకి వాళ్ళ స్కూల్లో స్కూల్ ఫ్రెండ్స్ సో వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి ఆడ ఆడుతరు పోయి
ఆహా
ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి ఇగా
అంత పరిచయం ఉండదు కాబట్టి ఆడరు కావచ్చు
ఆ
అవున్లే
ఇంకా అండి
చెప్పాలి మాకి ఇయాల వర్షం పడుతుది కావచ్చు అమ్మయ ఎన్ని రోజులకు వర్షం పడుతదా అనుకుంటాన
నైటు నిన్న సాయంత్రం కొంచెం లైట్గా వచ్చింది ఇక్కడ వర్షం అంతే
అవునా
అంటే ఓ రెండు మూడు చుక్కలు అట్లా చిన్న చిన్ నగా వచ్చిపోయింది ఆ అంతే
మాకేం నైట్ ఏం లే అసలు గాలి కూడా రాలే నిన్ననయితే మస్తు ఉడకపోతా
ఆ
ఇవ్వాలే కొంచెం ఇప్పుడే చల్ల పడుతాంది చల్లబడాలి అనుకుంటా మళ్ళా ఈ వర్షం పడ్డా కూడా చినుకులు కాకుండా బాగా పెద్దగా పడితే బావుండు
ఆ బాగా పెద్దగా పడతానే ఈ ఆగడు పోతది లేకుంటే ఇంకెక్కువ ఆగడు వత్తాది
చిన్నగ పడితే ఇంక సుక్కలుగనవడుతయి
ఇంకా అండి మీ వాళ్ళు ఏం జేత్తళ్లు
మా వాళ్ళు టీవీ చూస్తళ్ళు అదే టీవీ రిమోట్ గురించి ఇద్దరు కొట్టుకుంటాళ్ళు మా బాబేమో బొమ్మలు కావాలి ఈమెకేమో అవి రీల్స్ వత్తాయిగా రీల్ చూత్తా అని చెప్పేసి
ఆ ఆ పిల్లల్ ఏం జేత్తాల్ల్ వామ్మో ఎగ్స్ పాలగకొడుతాళ్ళు నాటికోడి ఎగ్స్ ఉంటాయిగా
ఆ ఇప్పుడు బుక్కులు పట్టమంటే ఇంకా బుక్కులు వోయి కూడా పడతారా వీళ్ళు
ఆహా
బుక్కులు ఇగా పట్టుల్లి ఇంగా చాన్ రోజుల్ అయితాంది కదా అని చెప్తే బుక్ క్కూల్ కాదు కదా అసలు నన్ను పట్టిచ్చుకోడమే లేదు
హా అమ్మా మ మా ఇంటికెల్ల కోళ్ళు ఉంటాయి ఇక్కడ
ఆహా
కోళ్ళు పొదిగేత్తే ఆ వాటికి ఎగ్స్ పెడతాన్నయ్ ఇంకా కోడిగుడ్లు కోడిగుడ్లు తెచ్చి అవి బిల్లలు చేయలేదని బయటపడేయమంటే వాటితోటి ఆటలు ఆడతాళ్ళు ఎగ్స్ తోటి
అవునా హు పిల్లలు అయినాయా మరి ఏమన్నా కావచ్చు పిల్లలు అయినాయా
పిల్లలు కాలేదు ఆ కోడి పొదిగేసినంక లేసిపోయిందంట
అయ్యో
అయితే అవి పడేయమని అంటే వాడిని బయట తెచ్చి పగల కొడతాల అన్నీ
స్మెల్ ఘోరంగా ఒత్తది
గట్టిగా మాట్లాడు కొంచం
స్మెల్ ఘోరంగా వస్తది అంటున్నా
ఆ అంటే ఖరాబ్ అయితే వస్తాయి కానీ ఖరాబు కాలేదు
ఇంక ఖరాబ్ కాలేదా
ఆ కరా
మరి మరి ఆమ్లెట్ వేసుకోవచ్చు కదా ఎందుకు పడేసుడు
అంటే అవి పొదిగేసినాయి కదా మళ్ళా ఏమన్నా బ్లడ్ గిట్ల ఏమంటారు ఎగ్గు ముద్ద అవుతుది కదా
కానీ కొన్ని కొన్ని రోజులుంటే పిల్లలు అవ్వుకోవచ్చు
కోడి కోడి కూర్చుంటలేదు వాటి పైన పొదుగుతలేదు
కానీ నైట్ టైమ్ అయినా ఉంటది కదా
నైట్ టైం అయినా ఉంటది కానీ ఆ డే అంతా నైట్ అంత ఉంటేనే పిల్లల అయితే కావచ్చు
మళ్ళ ఆయిన ఈ వేడికి తొందరనే అవ్వు గాని
ఆ వేడికి కరిగిపోతాయ్ ఎగ్స్ పిల్లలు పెట్టవు
ఆహా మీకు పా ఇద్ వరకు ఉన్నాయా అండి
ఆ
ఇది వరకు ఉన్నాయా చిన్నపిల్లలు వాటితోటి ఆడుకోచ్చు మంచిగ
వేడికి మొత్తం కరిగిపోతాయ్ ఎగ్స్
అవునా ట్వంటీ వన్ డేస్ ఏమో ఉంచుతారు కదా లెవెన్ డేసా ఎన్ని రోజులు పెడతారండి పొదుగు
ఏమో నాకు కూడ తెలవదు
తెల్వదా
మాకు లేవు ఇక్కడ అమ్మ వాళ్ళింటి కాడే ఆ అమ్మ వాళ్ళింటి కాడే ఉంటాయి
ఆ మా నాన్న కూడ పొదిగేసేది అంత ఐడియా లేదు గాని అట్లా చిన్నప్పుడు చూసేది ఎన్ని డేస్ అనేది
అట్టే ఉంటాయి ఇక్కడే ఉంటాయి మా ఇంటికాడ లేవు ఎక్స్ కోడ్ లేవులు ఉండవు మా ఇంటికాడ
ఆహా
వీళ్ళని పట్టుకుంటే సరిపోతుంది ఇంక కోళ్ళని ఎవరు చూడాలి
కానీ అవి మంచిగా పెరుగుతా అంటే చాలా అవుతా అంటే బాగుంటాయి కదా
ఆఆ
అవి ఒక్కొక్కటి ఎదుగుతా అంటే బాగుంటాయి కాని అవి మెయింటెనెన్స్ చేయాలే మనం
ఆ మెయింటెనెన్స్ చేయాలి వాటిని మళ్ళీ వాటికి ఒక గూడు కట్టాలి
మళ్ళీ పోయినా కూడా ఇబ్బందే మళ్ళా కుక్కో ఏదన్నా పట్టినా కూడా
ఆ వచ్చిన రెండు రోజులుగా వాటిని తోకలు బట్టి పీకుతా ఉన్నారు వాటిని కాళ్లు తోటి గుంజుతా ఉన్నరు
ఇంగ వాళ్ళకు కూడా ఏదో ఒకట్ టైం పాస్ కావాలే కదా
ఆ కోలన మంటికాడుంటే సంపుతరు అంటే వాళ్ళకి అక్కడ ఉండవు కాబట్టి ఇక్కడ వాటిని వాటేమ్మటే పడుతాల్లు
అక్కడ ఉండవు కాబట్టి ఇక్కడ ఉన్నాయని అడుకుంటల్లు
ఆ
అదొక్క హ్యాపీనెస్
ఆ వాళ్ళకి ఇగ తెలియదు కదా కోళ్లు బర్రెలు ఆడమా ఇం కడుండవు కాబట్టి వాటిని చూస్తె వాళ్ళక్ అది వే
ఆ అవును మళ్ళీ ఇంటికెళ్ళినాక అంటారులే అమ్మమ్మ వాళ్ ఇంటికాడ కోళ్ళు ఉన్నాయి మనం బోధంపా అంటారు మళ్ళా
పెద్దయినా వ్ పెద్ద కోడుకు వచ్చి ఎక్కువ ఉంటాడు ఇప్పుడు వన్ మంత్ అయితాంది ఆయన వచ్చి చిన్నైనే అప్పుడు ఒ ఫిఫ్టీన్ డేస్ ఉన్నం మళ్ళీ పోయినాం మళ్ళీ ఇప్పుడు వచ్చి టెన్ డేస్ అయితాంది
ఇంకొక ఫైవ్ టెన్ డేస్ అయితే ఇంగ అయిపోతాయిలే వాళ్ళు స్కూల్ పోతారు మీర్ పని మీరు చేసుకుంటారు
ఆ
మా అమ్మ వాళ్ళ ఇంటి కడా కూడా ఉన్నాయి బర్లు కూడా ఉన్నాయి మా పిల్లలు పాలు ఎక్కువ తాగుతారు
ల్ ఇగ
సరేనండి ఉంటున్నా
ఆ సరే